హలో హలో
చెప్పండి
ఆ మీకు ఏ పడుగలు అంటే ఇష్టం అండి
నాకు వినాయక చవితి అంటే ఇష్టం
ఓకే మీరు ఎలా చేసుకుంటారో చెప్తారా
అంటే మేము ఫస్ట్ అయితే ఇంట్లో వినాయకుడిని తెచ్చుకుంటాము పండగ ముందు రోజే
హు ఇంకా
ఆ ఇంకా మా వీధిలల్లో కూడా తీసుకొస్తారు అలా వినాయకుడిని తే తేచ్చుకుంటాము ఇంకా ఆ రోజు నైట్ కళ్ళు ఏమి ఓపెన్ చేయరు అలా పెట్టేసి ఉంటారు దేవుని గుళ్లో
పిండి వంటలు ఏం చేస్తా తుంటారు
పిండి వంటలు కుడాల చేసుకుంటాము
కుడాల్లు ఎలా చేస్తారో మీకు తెలుసా
ఎలా చేస్తారు అంటే ఆ గోధుమ పిండి అండ్ ఇంకా బెల్లం సంథింగ్ అవి వాడి చేస్తారు మీరూ ఏం చేసుకుంటారు
ప్రాసెస్ మాది కూడా
అవునా
ఆ
ఓకే ఓకే మేము అంతే సీమ్ అలానే చేస్తాము హమ్ కాన్ని పిండి వంటలు చేసి మార్నింగ్ పూజ చేేసి ఆయన కన్నీ పెట్ పెడతారన్నమాట
నిమజ్జనం మీరు మూడు రోజులకు ఐదు రోజులకు తీస్తుంటారా
మేము మూడు రోజులకే చేసేస్తాం
మీ